ఉమ్
స ఉమ్
ఉమ్
ప్రాసెసింగ్ అని పాడాయా మీకు ఏమైనా మరి
ఆ అప్పుడు పడ్డయే చూపిస్తుంది
పడ్డయే చూపించలేదా
నల ఏం చూపియలేదు
అంత ఒకటే సబ్మిట్ చేస్తామా లేకపోతే చేసిన చేసినట్టే సబ్మిట్ చేస్తున్నావా
చేసినవి అంటే
అంటే ఇప్పుడు మొత్తం ఒకసారి అయిపోయానికి చెప్తా ఇప్పుడు టాస్ అయిపో కానీ పైన సబ్మిట్ నొక్కుతున్నావా
సబ్మిట్ అంటే ఆ ఇప్పుడంతటే కాల్ అయిపోందనే రేటింగ్ అడుగుతుంది కదా
ఆ
ఆ రేటింగ్ ఇచ్చేస్తాను రేటింగ్ ఇచ్చేసి రీఫ్రెష్ చేసినాం ఒకసారి
రఫ్రలా పైన సబ్మిట్ అ ఉంట సబ్మిట్ ఆలటస్తని కొట్టినావా
కొట్టలే
మరి ఇది కొడుతునే కదా ప్ప పయ్యేది
అట్ల ఎట్లా
మే కాల పనపిస్తలే
ఎప్పుడన్న నేను రిఫ్రెష్ చేసేది
రిఫ్రెష్ కాదు
సబ్మిట్ ఎప్పుడు కొట్టాలి
చెకింగ్ టాస్కులు ఏమి ఉన్నాయి
అ
తెల్లవారితే నేన్ చెప్తా తీయ్
గట్టిగా మాట్లాడు నాక్ ఇనపడట్ల
నేను తర్వాత చెప్తాంటను అది వ్యాలిడేషన్ ఉంటది కదా సబ్మిట్ చేయాల వాటిని
అవునా అంతకుముందు అంతకు ముందు నేనెప్పుడు చేసినప్పుడు జెస్టు ఆ నే ప్రొసీడ నార్మల్గా చేసుకుంటూ పోయేది రిఫ్రెష్ చేస్తే మేము చూషిలో లేదో తెలిషేది నేను సబ్మిట్ చేయక ముందుకే మనీ ఎట్లా ఎట్లా చూపిస్తాంది మరి
అప్పుడు నేను చెప్పిన కద సబ్మిట్ నొక్కల పైన అని
కొ చెప్పలేదు
హుమ్
నేను ఎప్పుడు ఇట్ల సడ్మిట్ కొట్టలే
సర్లే నేను అయిపోయినా కోస్ నువ్ మళ్ళీ నా కోసం స్క్రీన్ షాట్ అయితే పెట్టు ఓమ్ పేజీ
హుమ్ చే నువ్ చేసినవా
నేను చేసినా సబ్మిట్ చేసినా నా సిక్స్ కి సిక్స్ సబ్మిట్ చేసేసినా
అదేమన్నా జూపిస్తుంద
చూపిత్తలే
నున్నది
హా హా హా
అప్పుడే కొట్టొద్దు మరి
ఆహా
హుమ్ జస్ట్ రీఫ్రెష్ చేసి పెట్టుకోవాలి అంతా అయిపోయినాక సబ్మిట్ కొట్టేసాము
నువ్వు ఇయలా కొట్టు మరి సబ్మిట్ ఇగా
ఎక్కడ ఇంకా ఇంకా రెండు మూడు ఉంటాయ్ గదా
ఆవ్
అది డాడ్ నెంబర్తోన్ చేయాలి రేపు
నేను అట్లా అది రేపు చేద్దాం కానీ నేను చేసినాక నేను మాట్లాడి నాంక మళ్ళీ వేరే లాగిన్ అవుతది ఇంకేం
హుమ్ టూ అవర్స్ లో అవ్ అయిపోతాయ్ గదా
హుమ్
టూ అవర్స్ లో నీ టూ అకౌంట్స్ అయిపోతాయ్
టూ అవర్స్లో టు అకౌంట్స్ అయిపోతాయా
సిక్స్ అవ సిక్స్ మినిట్స్ చి ఒకటి టెన్ మినిట్స్ అంటే సిక్స్ కదా సిక్స్ అంటే సిక్స్ ఫిఫ్టీ మినిట్స్ అంటే వన్ అవర్
టూ అవర్స్ టూ అవర్స్లా టూ ఒకటి అయిపోతది
టూ అయిపోత ఒకదంట్లా సిక్స్ ఒక దాంట్లో సిక్స్ అన్నావ్ గదా
అదే ఒక్కదాంలో సిక్స్ అయిపోయినాయి ఇంకో దాంట్లో సిక్స్ అయిపోయినాయ్
అంటే టూ అకౌంట్స్ అయిపోతాయి నీ దగ్గర మూడు ఉన్నాయా
నా దగ్గర మూడు అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు
అ అసలు మీ నెంబర్లేనైపోయినై
సిక్స్ అయిపోయినయీ
అంకుల్ నెంబర్లు
అంకుల్ నెంబర్ లో సిక్స్ అయిపోయినాయి అల్లా ఫోర్ కరెక్ట్ ఫైవ్ కరెక్ట్ సిక్స్త్దేమో ఒకటి వేస్ట్ అయిపోయింది.
రిజెక్ట్ అయింద.
ఉహ్మ్మ్ ఈజీ ఎ అది ఫోన్ రాలే కదా ఇవార్దాంకా నేను చేసినప్పుడు.
అవును డాడీ నంబర్ మీనా
డాడీ నెంబర్ మీద ఒకటి కాలే ఇంతవరకి
చేలేదెమో
ఉహ్మ్మ్
ఫస్ట్ ఇవి అయిపోయినంక అదే
చూద్దాం ఒకవేళ ఈ రెండు అయిపోయినంక. నీ అకౌంట్ రెండా అకంట్లే చేద్దాం
ఉహ్ ఆ ఫస్ట్ నిది అయిపోయినంక తరువాతకి ఈ రెండు ఎందుకంటే ఆడస్ కొన్నే ఉండే కా ఇ తక్కువ టైం లో అవి అయిపోతాయి. ఉహ్ ఇది ఇబ్బందయితుంది
రేపు హాలిడే ఉంటే. మంచిగా అయిపోవు అన్ని అన్ని అకౌంట్ లో అయి
ఓహ్
ఉహ్మ్మ్ రేపు ఉదామా మరి
ఆహ్
ఉహ్మ్మ్
ల్యాబ్ ఉంది రా
ఎప్పుడుంది ల్యాబు
పోద్దునా
ఆఫ్డేరా
ఉహ్ ఆప్డే నీకేం లేదా
నాకు ల్యాబ్ ఉన్నాది. నేను ప్రాజెంట్ఎపిచుకుంటా సార్ తో
వద్దట్లొదు
ఉహ్
ఏం మయల్ చెప్పలేము కద ఇవత్వి రావు కూడా చెప్పలేము దానికోసం ఎందుకు కాలేజీ పోవట్తుకోడం.
వత్తేయి ఎందుకు రావు
ఓ శ్యాట్ మర్చిపోయినం
ఏంటి
చెే ఏం చేస్త తునవ్
ఏం లేదు ఉత్తిగనే కూర్చున ఇంక ఏం చేయాలి ఆలోచించడి
పడుకోలే ఇంకా
పడుకోలే బాంబులు పేల్తన్లు బర్త్‌డేలకు
అవును అప్పట్లో బాగా పేల్చేది.
మధ్యలో పోలీసోల్లు ఉంటరు ఇడ
మజ్జెల
ఆడ పోలిసోలు ఉంటల్లే పోలిసోల్లు
అందుకే తాగుతలేరా అదే లేకపోతే ఊకే వచ్చేది ఈ సౌండ్లు,
హ్మ్ నిన్న నైట్ గొడవ అయింది ఇడ
ఎందుకని
ఏమో వాళ్ళు ఏం గొడవ పెట్టుకున్నారో
ఎవరు స్టూడెంట్సా
ఆ
పోలీసోల్లా
స్టూడెంట్స్ పోలీసోల్లు ఎందుకు పెట్టుకుంటరు.
హు హు ఉ ఏమైందంట మరి
ఏమంటే వాళ్ళు ఇగ డ్రింక్ చేసినరూ వాళ్ళు వీళ్ళు డ్రింక్ చేసినట్టున్నరు.
అల్ మళ్ళీ కోట్టుకున్నార
ఆ
హ్మ్
అప్పుడు నువ్వు ఫోన్ కట్ చేసిన ఫోన్ కట్ చేసినంక
వినిపియట్లే నాకు
నైటు
అయితే
గొడవ అయిందని చెప్తన్న
హ్మ్ అవునా
హ్మ్ నేను ఫోన్ కట్ చేసిన నీది హ్మ్
పడుకోలే
లేసి చూసినా గొడువైతందని.
సుసుకుంట కుసున్నవ ఇగ
పడుకున్నా ఇగ
హ్మ్ అదే మరి దానికి వొదిలెత్తెఆయే బెస్ట్ ఆ ఇంకా
ఇంకేమున్నది చెప్పాలి ఇగ నువ్వే
మొత్తం బిజీ అయిపోతానవ్గా
ఏదో అట్ల ఇగ సంమ్టైమ్స్ బీజి
ఎందుకట్లా ఏమంత బిజీ
ఇయ్యా ఏదో ఒకటి ఉంటది ఇగ వర్కనీ, ఎదో ఒకటి
ఏది ఆ కనీసం ఆ చాయ టీ చ చాయ కాఫి తాగనంత బిజియా
చాయ్ కాఫీ తాగే అంత బిజీ కాదు గని తాగుతం ఈయల ఆఫ్టర్నూన్ కోకోనట్ వాటర్ తాగా
బాగుందా
బాగుంది ట్వంటీ రూపీసే
బావుందా
హ్
ఈ సమ్మర్లో
అదే సమ్మర్లో తాగితే బెటర్
మంచిది హ్మ్ హెల్త్కి హ్
ఎండాకాలం కదా సీజన్ ఇప్పుడు
అదే అదే
మ్యాంగో ఇంటి దగ్గరుంటే మంచిగ నీట్గా అన్ని తినే అంటన్న
అన్ని మిస్ అయితాన్నయి.
అన్ని మిస్ అయితాన్న ఎండాకాలంల మ్యాం గో గిట్లా అవన్నీ మామిడి కాయలే ఇట్లాంటనా
మంచిగా ఆ ఇంటి ముందు కొత్తగ పండిన మామిడికాయ తీసుకోని
ఇక్కడైతే ఆ ఐస్ క్రీమ్స్ గవే తినాల్సి వస్తంది. లెమన్ జూస్ శుగర్ కేన్ జూస్ అ
జ్యూస్లు అంటే
సుగెర్కాన్ జ్యూస్ తాగుతే బెటర్ తెల్సా
ఎందుకు
కిడ్నీలో స్టోన్స్ అయినా కిడ్నీ క్లీన్ చేస్తదంట.
పోతదా
ఆ అవి వాటర్ అలా అ జ్యూస్ తాగుతే మంచిదన్
మంచిదా హ నిజం ఒకే బాయ్
అప్పుడే
హమ్ బాయ్
ఒకే ఒకే బాయ్